హలో
హాయ్
హాయ్ హౌ ఆర్ యూ
హుమ్ బానే ఉన్నామ్ మీరు ఎలా ఉన్నారు
బాగుండి బాగాలేక బాగలేక బాగుండి బానె ఉన్న
మీకేం పని పాట్ లేదా ఎప్పుడు ఫోన్ చేస్తాంటారు
మీరే నండి ఫోన్ చేయమని చెప్పింది
నేన్ ఎందు నేన్ ఎందుకు చేమంట నాక్ కేం పని పట్లేదు అనుకున్నారా నాకు చాలా పని ఉంది మీలా కాద్ ఇక్క కా న్నాన్
నాతో ఒక పది నిమిషాలు కేటాయింది ఆ తర్వాత ఇంకా ఇంకో
నేన్ కోసం పది నిమిషాలు ఏం కర్మ ఎంతసేపు అయినా కేటాయిస్తాం చెప్పండి
డైలాగ్ బాగుందండి
అందుకే మీకోశమే ఏసినా
తిన్నా వా
ఆ ఇప్పుడే తిన్న మీ ర్ తిన్నారా
తిన్న అండి గోబీ రైస్ చాలా అద్భుతం
ఇంకెం గ్ గోబీ రైస్ తిని ఏదో ఐస్ ఇష్టం లేనిది తిన్నట్టు ఫీల్ అయి తన్నాస్
ఆ అండి కాలేజ్ హాస్టల్ లో గోబీ రైస్
ఓ అది ఏదో హూ అమృతమే హు హు హుమ్ నేను ఇంకా బయటమో అనుకున్నాన్
ఇది లావ్ కానీ రోజ్ కో షైన్ తింటా
ఆ మ ఇంకెందుకు తగ్గుతారు
నీకోటి తెలుసా ఈ రోజు ఒక్కదాన్నే బయిట్ టికి పోయి బేకరి దగ్గరకి ఒక్కదాన్నే పోయి తినేక తెచ్చు
ఎక్కడి వరకు పోయినారు ఎక్కడి వరకు వా అదేదో అంగళ్ళుకి పోయినట్టు లేకపోతే వేరే ప్లేస్కి పోయినట్టు చెప్తానర్ బక్రీ పోయి దగ్గరి వోయి
అంటే ఇంకా ఫస్ట్ టైమ్ కదా నెక్స్ట్ టైం కసంగ్ పోతా
పక్క ట్రై చేయండి మనం మనతో మనం పోరాడాలి ఎవరూ మన కోసం రార్
ఆమని పిల్చి నవ్వు దానికితే పోతందని కానీ, వాళ్ళ గురించి ఆలోచించేకే టైం ఉండదు. ఒక మన గురించి ఏం ఆలోచిస్తారు. వాళ్ళు
ఉమ్మ్ కాబట్టి మన గురించి మనమే చూసుకోల్ల ఎవరు మనల్ని పట్టిచ్చుకోర్ అది ఒక్కటి రమ్మన్ ఉ వేయంగా పోల్
ఇంకేంటి
ఇంకేం పద మీరు కాలేజి కి పోయిన్ర
ఆ వెళ్ళాము ఒక వన్ అవర్ కే ఇంత రెడీ అయి పోబదు
ఏముంది రెడీ కాకుండా పోండి ఎవరు ఒద్దన్నారు మిమ్మల్ని ఎవరు ఆపుతారో చెప్పండి అలా పోతే వాళ్ళకి ఇబ్బంది అనుకుంటరు, వాళ్ళే పాపం వాళ్ళు భయపడతారు, మీరు కాదు అవును ఒద్దొద్దు లెండి. ఈ సమాజంలో కొంచ్ హ్మ్
అంటే
కాబట్టి మీరు రెడీ అయిపోయేదే బెటర్ వాళ్ళ ప్రాణాలకు ఎందుకు మీరు హాని కలిగించాలని చూస్తారు
ఆ అందుకే
హ్మ్ ఇంకేం ఈ రోజు పొద్దున్నే ఏం తిన్నారు
ఏంటంటే పూరి తిన్నాను ఆఫ్టర్నూన్ కి సాంబార్ చేసాను ఇంక
సాంబార్ అమృతము
ఆ సాంబార్ పింది పొద్దున్న టమోటా రైస్ చేసాను బాగుండే అన్ పెట్టుకున్నాం బాగానే ఉండది
ఆ అదే చూసుకోండి పీజీలలో సద్దన్నంని కలిపి పెడతారు
ఆ చెప్పింది ఆంటీ నైట్ కాని వేడి చేసి చేక్షినా మన్నాను
ఓ మరి చేసుకొని తినండి ఓ
ఆ సామాన కంట ఇద టమాటా పేస్ట్ చానా బాగుంటుంది అంతా తినేశేశి
తే బెటర్ అండి ఎండల కాలం కదా తొందరగా చెడిపోతది కాబట్టి జాగ్రత్తగా తినండి
లేదు లేదండి అంటే నేను వచ్చేది టెన్ ఫార్టీకి టెన్ ట్వంటీ కల వచ్చసేస్తా అప్పుడే తినేసి వస్తా
ఓ అట్ల అయితే బాగుంటది
ఇది చాల లాంగ్ అయిపోతుంది రా
మీరు ఏదో ఒక రోజు ఇలియానా లాగా అవుతారు నాకు తెలుసు అప్
కాను
నేను చూస్తా ధ్యానం అంట రేపనుంచి ఎలాగో చేస్తనే ఉంటది
ఆ ఇంకొక స్వీట్ ఉంది అంటే ఈ రోజు రెండు స్వీట్లు ఉన్నాయి నాతో ఒకటి కేక్ ఉంది ఒకటి లడ్డు ఉంది అన్ని ఇప్పుడే తినేస్తానా
మీరు స్వీట్ గురించి నాతోనే మాట్లాడాల అది మీరు వెయిట్ లాస్ అవ్వాల అనుకుంటున్నారు మళ్ళీ స్వీట్స్ గురించి ఇప్పుడు తిననా రేపు తిననా అంటున్నారు అదేదో సినిమా డైలాగ్ లో ఆ ఇప్పుడు మందు తాగచ్చా అంటే ఆ ఆ ఒక చిన్నది తీసుకోండి లేదు ఒక హాఫ్ తీసుకొని రేపటి నుంచి మానేసెయ్యండి మొత్తం ఫుల్ తీసుకో రేపటి నుంచి వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వెళ్ళిపోతాం అట్లే ఉంది రేపు అట్లే స్వీట్స్ మొత్తం ఈ రోజు అంతా తినేయండి రేపు చాలా సన్నగా అయిపోతారు అప్పుడు ఇంకా బాగుంటది రేపటి నుంచి చేయాల్సిన అవసరం కూడా లేదు ఇంకా ఎక్సర్సైజ్లు కూడా హు మంచి మంచి కట్టుబాటలండి అసలు ఎంత బాగా పాటిస్తున్నారు వావ్ మొదులు పెట్టాకనే ఈ రేంజ్ లో పాటిస్తున్నరంటే మొదులు పెట్టాక మిమ్మల్ని మించి నోళ్ళు లేరు నాకు అర్థం అయితండి మీరు ఖచ్చితంగా పాటిస్తారు అని
పాటిస్తాను రేపటి నుండి సన్నగ అయితను నీకి మళ్ళి నువ్ రిటర్న్ వచ్చినికి నువ్ కీర్తి నువ్వేనా ఏంటి ఇంత సన్నగ అయినవ్
హు ముచ్చట ఈ మాట గుర్తు పెెట్టుకోండి రికార్డ్ చేసుకొని వచ్చినాక ఆ ఆ రికార్డ్నే చూపిస్తాము మళ్ళీ నేన్ మా మార్చల్సిన అవసరం కూడా లేదు హు
మీర్ స్వీట్ తింటారా వెెంటిది
ఆ తిట్టుకున్నా వాళ్ళు తిట్టుకొని చెప్తా ండి సిగ్గుులే మనకి ఏం చెప్తాము చెప్పి ఆ కూడా వేస్తే మళ్ళీ తగ్గల్లాని ఆలోచితటుడి అది ఇంకా పెద్ద అయిదస్తా
సవలించి తనుంగా
అవును సంట ఇలాంటి వాళ్ళని ఎంత మంది లేదు రేపది రేపటి నుంచిే రేపు కూడా ఒక అట్లే తినేసి మన్నటి నుంచి అని చెప్పండి ఎవరు తంటారు మిమ్మల్ని ఎవరు ఆ బగలారు రేపు రెమిది మార్ నుంచి ఖచ్చితంగా కన్ఫామ్ప్పుడు పాటిస్తారు బాగా వచ్చు అప్పుడు మీరు పూర్తి తగ్గిపోత నేను అసలు కీర్తి ఎక్కడుంది అని వెతుక్కోవాాలి నేను
కాదండి డైట్ చేయాలంటే ఫుడ్ కూడా తగ్గింది ఇ ఎలా ఔషం లేద
ఆ అవసరం లేదు మీరు రోజు స్వీట్స్ తినండి సన్నగాయిపోతారు చాలా చక్కగా వస్తారు అ నను సగ పాది అీ ఈ రోజు ఇంకా మీ మీకు పోటీ ఉండరు ఎవరు
రైస్ కుినదా కుద్దు తిది
రైస్ కొంచమే తిని స్వీట్స్ ఎక్కువ తినండి చాలా చదది
ఓకే అలా అంటేజకో ఫ్ సిక్స్ మ హలో
అది చాలా తక్కువ మినిమం ఒక పతినండి చాల
సరే
అ అ
జ
హ నేను చెప్పినట్టు పాటీ అండి మీకి ఇంకా రిజల్ట్స్ టూ డేస్ లో చూస్తాను మీ నేనే అసలు అని అదేదో ఆ ఆ టీవీలో చూపిస్తారు కలర్స్ కలర్స్ కలర్స్ నేను నాకే ఆశ్చర్యపోయినాను అసలు నా నన్నే నేను చూసుుకుంటా అంటే నేనే నా అనిపించింది అనే యాడ్ లో చూపిస్తా అంటే ఏమో అనుకున్నాం మిమ్మల్ని చూస్తాంటే అది నిజమే అనిపిస్తుంది
అవునా ్యాంక్ యూ సో వచ్చ అడి మీ దగ్గర రపుడు నుంచి ఫాలో అవుతం
హ ప ఇం వీడియో తీసి పెట్టుకోండి బస్ ఫోర్ ఆఫ్టర్నూన్ మళ్ళీ మీ
ఎకు స్టోర పెట్ట ఇ బ పైసా నీకెది పె నవ ఓటగా దక్షపోత
మొదటి రోజు సమయం ఆరు గంటల ముప్పై నిమిషాలు
నో నో సెవెన్ సెవెన్ కే
సెవెన్ సెవెన్ ఓకే ఈ రోజు మేము ప్రారంభస్తుంన్నాము ఇది ఎన్ని రోజులు సాగుతున్నట్ చూద్దామా ఫ్రెండ్స్ అని స్టార్ట్ చేయండి రోజు అప్డేట్స్ ఇద్దాం మీ డైక్ స్లో కొన్ని టిప్స్ ట్టండి వాళ్ళు ఎవరు ఫాలో తాగకుండా ఉంటారు
సరే అండి మీరు ఎలా చెప్తార్
ఇవి ఇవి తప్పా వేరేటివి తినాలన్ మాట్ ట అనుకుంట మీరు వర్గాని ఇన్స్పిరేషన్ నుండి ఇన్స్పిరేషన్
రా నన్ను చూసి అందరుూ ఇన్స్పిరేషన్ కావాల
అదే మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మీరు ఇంకా సమాజానికి మొత్తం ఒక వర్గానిక ఇన్స్పిరేషన్
యాయాయా అలా కావాల నేను మనస్ఫూర్తి కొన్ని మిడ్స్ కాలేజ్ లో పైన ఏమంటారు మిట్స్ కాలేజ్ కా సారీ అమ్మ ఎ ఓ ఒక ఫోన్ షన్ ఉండాలిండి నా పేరు పోలీస్ స్టేషన్ ముందరా అన్ని ముందరా
అయ్యోది మీరేనా ఇన్ని రోజులు ఎవరబ్బా అనుకుంటాను అండి
వేసినారా నా ఫోటో
ఆ అయి అబ్బా నేను ఆ బాబా కోసం ఎన్ని చోట్ల ఎతికినానో అది మీరే అన్న మాట అయితే. వా షట్ తెల్సింటే పోలీస్ స్టేషన్ లో అప్పజిప్పి మరీ వస్తాంటి థ్యాంక్స్ అండి
థ్యాంక్ యూ అండి నాతో ఓకే బాయ్ ఓకే బాయ్